హలొ హలో అండి ఎలా ఉన్నారు హలో
వినిపిస్తుందా అండి
హ విని పిస్తుంది మీకు
కొంచెం గట్టిగా మాట్లాడండి వినిపించడం లేదు
హలో
హలో
ఇప్పుడు అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
హ ఏం చేస్తున్నారండి
ఏం చెయలేదండి బాన్నారా అండి
ఉమ్ బాన్నాను మీరు
బాన్న అండి తిన్నారా
ఇంకా లేదండి మీరు
లేదండి ఇంకా చేస్తున్నారమ్మ
ఏం లేదండి ఊరికే బోర్ బోరింగ్గా ఉంటే పైకి వచ్చి అలా తిరుగుతా ఉంటే మన కాలేజ్ డేస్ అన్ని గుర్తొచ్చాయండి
అవునా అండి
హా
ఆ చాలా సాహసాలే చేసాం కదండి ఎట్లా మర్చిపోతాము కాలేజ్ డేస్ ని
అవునండి అబ్బో ఎంజాయ్ చేసాము అన్నీ చేసాం బాగా తిరిగాము
చాలా సార్లు గొడవలు పడాం చాలా సార్లు
అవునవునండి అవును
పెద్ద బ్యాచ్ ఉంనింది ఉంనింద్ కద మంది
అవును ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అందరూ బాగా ఉన్ అయినా బాగా ఉండండి ఆ రోజులే ఆ జాతిీ రత్నాలనే చెప్ ఒప్పుకోచ్చు
ఆ
ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్
అవునవును ఎవరన్న కాంటాక్ట్ లో ఉన్నారా అండి
ఉన్నారండి కొంతమంది
అవునా పర్లేదండి కొంతమంది అప్పుడు ఒకసారి మనం మీట్ అయ్యాం కదా మాన ఫ్రెండ్ పెళ్ళికి
అవునండి అది చాలా మంచి హ మంచి మెమోరీ మనకు
కాలేజ్ డేస్ తర్వాత మనం మీట్ అయినది ఆ రోజే కదండి
అవునవును ఆ వాళ్ళ పెళ్ళిలోనే ఆ
అరు
ఇంకా మనం ఒకసారి గుర్తున్నాండి మీకు ఆ ఒకసారి నార్మల్ గా సాయంత్రం వేళ మనం గుడికి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాం
అవును ఒకసారి నడుచుకుంటూ వెళ్ళాం కదా మనకు తెలియక్ కా దగ్గర దగ్గర అనుకుంటూ
అవును
ఆజ్ఞనీయ స్వామి గుడికి ఒకసారి మబ్బులో నైట్ దూరం వెళ్ళిపోయం చానా ఫస్ట్ టైమ్ ఆ రోజు మనం రీల్ అప్పుడు ఒక ట్రెండింగ్ రీల్ కూడా చేసాం గుర్తుందా అండి
అయ్యో చ అద్దెందుకు గుర్తులేదు ఎన్ని టేక్స్ చేసినాం అసలు
అదే కదా ఆ
అలాగే మరి దర్శనం చేసుకొని వచ్చేసి అగైన్ ఇంకొక ఫ్రెండ్ ఉంది అని చెప్పేసి బర్త్డే
అవునవును అప్పుడు కూడా నడిచే పోయాం రోడ్డు మొత్తం గొడవ పడుకుంటూ నవ్వుకుంటూ పోయాం గుర్తు
ఆ అవును గూగుల్ మ్యాప్స్ పెట్టు కొని దగ్గర దగ్గర అనుకొని అసలు అలా అంతా తిరిగేసాం బాగా
అసలు ఆ రోజు ఎట్లా గడిచిపోయిందో మనకే తెలియదు కదా ఎంత దూరం వెళ్ళిపోయాము సలు
హ అవును ఆమ్ చుట్టూ పరిసరాలన్నీ చూసుకుంటా నైట్ నైట్ వ్యూ చల్లగాలి మాటలు చాలా బాగున్నదండి ఆ రోజు
కొద్దిసేపు భయం అయింది అయింది కదండి ఆ రూట్ చాలా కొంచెం వెహికల్ సేవి లేకుడా
అవునండి కరెక్ట్ వెహికల్స్ ఏం లేవు నైట్
అసలు మనుషులు లేరు మనం తప్ప
ఆ అవునండి
మనం కొత్త అప్పుడు
ఆ అవునవును ఆ రూట్ కి మనం కొత్త ప్లస్ ఎవరు లేరు అయినా బాగుండేదండి హా
గుర్తుండిపోతాయండి ఇట్లాంటి సాహసాలు కొన్ని కొన్ని ఎప్పటికైనా చెప్పుకొని నవ్వుకోవచ్చు
అవును జీవితాంతం మనం ఇట్లా చేసినాం అని చెప్పేసి ఒక
అవును
ఇంకొకటి గుర్తుందా అండి మనము ఆ రన్నింగ్ రేస్ కూడా పెట్టుకున్నము మన ఫ్రెండ్స్ తో పాటు ఎవరు ఫస్ట్ పోతాం అని చెప్పేసి
ఆ రోజేగదా
ఆ అవునండి
ఉమ్ అంతా రోడ్లో వాళ్ళు అంతా మనల్ని చూస్తుంటారు ఆ రోజు
అవును కరెక్ట్
ఆ
చాలా నవ్వుకొని అబ్బొ
చాలా సార్లు పోయినాం కదండి మనం గుడి కి
హుమ్ చాలా సార్లు పోయినాం కానీ ఆ రోజు చానా స్పెషల్
అవునవును ప్రతి వీకెండ్ పోయామనుకుంటా. సాటర్డే సాటర్డే కదా.
హా అవునండి ఒకఅందులో ఒక ఫ్రెండ్ ఉండేది లేండి మాకి ఒక ఫ్రెండు ఆంజనేయ భక్తురాలు. ఆమె సాటర్డే వచ్చిందంటే చాలుఇంక. అందరినీ హ ఆ కుప్పేసి వెళ్దాం వెళ్దాం అని సతా ఇచ్చేది
ఆ మనం ఒకసారి ఏదో ఫెస్టివల్ కి పోయినామండి. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి పార్క్.
హ ఆ ఆ గుర్తుందండి. అక్కడ అది కాక వెంకటేశ్వర స్వామి ఒకటే కదా. చాలా గుర్ లో ఉన్నయ్
అవునవును ఆ
మ్అది కూడా ఒక మెమోరీ అవును అవునవునండి.
అంటే చిన్న పిల్లలాగా
డు
అన్నిట్లోని ఎక్కి ఆడుకొని ఫొటోస్ తీసుకొని
అవును అక్కడ మరి ఆ ఇవి బారా మసాలా అన్ని కొనుక్కొని తిన్నాము.
అవునవును
ఆ
ఇవన్నీ బయట ఇంకా క్లాస్ లోటి చెప్పుకుంటే ఇంకా చాలా చాలా నవ్వు వస్తదండి.
అవును అయ్యో క్లాస్ లేసు వద్దు. అవి ఒక ఏమంటరు మరుపులే మరుపులు
ఒకసారి అదే మనం ఒకసారి క్లాస్ బంక్ చేసి కిందనే ఇప్పుడు మీరు ఉన్నారా అండి ఆ బ్యాచ్ లో
ఆ ఉన్నానండి ఉన్నాను
మన ఫ్రెండ్ బట్ బర్డె రోజు
ఆ అవును
దొరికిపోయినం క్లాస్ బంగ్ చేసికింద పెయింటే సార్ కరెక్ట్గా వచ్చి పయిన క్లాస్ దగ్గరకి పిళిచుకోని పోననీ క్లాస్ రూమ్ లో మేడంకి చెప్పి
క్లాస్ కి పంపిచ్చేశారు కదండి అయినా మనం మరీ మరీ వచ్చేసాం కదా ఆ మేడం ని కూడా ఎలాగో ఒకలాగా కన్ను మరిపిచ్చేసి
ఆ లేదు లేదు పోయి క్లాస్ లో కూర్చుందామండి మనము లేటుగా పోయినా అందరూ మన వైపే చూసారు ఆ రోజు
ఓ అవును అవును గుర్తొచ్చి
లాస్ట్ వెళ్ళి కూర్చున్నాం మనం ప్లేస్ లేకపోయినా కూడా అక్కడక్కడ కూర్చున్నాము అందరు మన వైపు చూశారు ఆ రోజు
అవును అయ్ అది ఎట్లో అనిపిచ్చిందండి అయినా బావుంది
కానీ ఇట్లా గుర్తుండిపోయింది
నిజమే
క్యాంటీన్ లో సమోసాలు తినుకుంటూ లేట్ గా ఐస్ క్రీమ్ కాలేజ్ మొత్తం పడేసుకుంటూ పోయినాం మనం ఆరోజు ఫిజిక్స్ సార్ తో కూడా తిట్టిచ్చుకున్నాం
అవును ఐస్ క్రీమ్ అసలు తినడానికే రాలేదు మనకు
అదే అదే
అబ్బో
అద్ తర్వాత మరి మనకి మ్యాక్స్ సారు ఉనిన్నారు
హా అవును అప్పు మ్యాస్ సారు
కామెడి
ఉమ్మ్ కామెడీలో మహా కామెడి
తాడు మిడిల్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటాడు
అవును ఆ సార్ ఇంకొకటండి ఉమ్మ్ ఆ సా సార్ చెప్పి తీరు నాకి చాలా బా నచ్చుతుంది కొన్ని పదాలు అదో రకంగా పలుకుతాడు పెట్టార్ స్పేస్
కామెడి
అవునండి ఇలాంటివన్నీ వింటే అబ్బో వద్దొద్దన్న నవ్వొస్ తుంది
ఎక్కువే ఆ అంటే ఈ బోర్ అయినా సరే అతను మనం అలా అతను బ మాట్లాడే భాష కోసం వింటుంటి మనం అంతే ఉమ్మ్ ఆడ అది చెప్పేదేం పెద్ దగేం జెప్పడు
చెప్పడు ఆ ఉమ్ స్లాంగ్ బాగుంటుంది అదర్ త్తం ఔతుంద కాదు ఔట్ ఆఫ్ జస్ట్
కానీ విన్నట్టే యాక్ట్ చేస్తూ ఉంటే మీ ఊరికనే అర్థమై నిన్ను గుర్తుందా నిన్ను చి ఏమో అంటాండి చిట్టెం రెడ్డినో సంథింగ్ అవు ఏదో అంటూ ఉంటారు లేండి
ఆ అవునవును స్పెషల్ గా పిలుస్తా ఉండి ఆ సారు
ఇంకా మనం ఎన్సిసి
ఆహా కాదండి ఇంకొకటి లాస్ట్ లో మనకి ఐరిస్ వచ్చింది ఫేస్ ఫేస్ ఐరిష్
అవునవును కామెడి ఎస్ కదా లాస్ట్ అతని పిరియడ్ లోనే ఉంటుండే అది ఆ
కొన్నిసార్లు అది ఫేస్ మనకి ఆ ఏమంటారు ర రికగ్నైజ్ చేయదు గుర్తించదు
అవును అతడు మా ఎంత సేపు పంటున్నా అసలు కామెడీ చేసిండని ఫేస్ని తీసుకోలేదు సంథింగ్ అట్లా
హ అవును
ఆ ఇంకా మనం క్యాంప్కి వెళ్ళిన చోట కూడా బాగా ఎంజాయ్ చేసాం కదా అండి
ఆ అవును అది అబ్బో ఎంజాయ్ చేసాము అలాగే కష్టపడ్డాము కూడా
బా భారీగా అండి మార్నింగే లేవ్వడం మార్నింగ్ గే వార్మప్ అంటారు
ఆ ఫోర్ థర్టీకే అండి అమ్మో చాలా బాగుండే అది కూడా
ఎండకి బాగా డ్రిల్ అంటారు కాకపోతే స్నాక్స్ సెంటర్ కొంచెం మేల్ కొంచెం కష్టం కొంచెం ఇష్టం అండి
ఆ అవును ఇంకొకటి గుర్తుందా ఆ తి తిన్న వెంటనే క్లాసెస్ అన్ని కూర్చోబెడతారు జోలపాట లాగా ఉంటది అది ఆ అవునండి
అవును చెప్పుకుంటే చాలానే ఉన్నాయండి ఇట్లా చెప్పుకుంటూ పోతే
అవునండి వస్తూనే ఉంటాయి
వస్తూనే ఉంటాయి మన కాలేజ్ డేసు హ్మ్ ఎప్పుడన్నా మీట్ అవుదామండి ఒకసారి ప్లాన్ చేయండి
ఆ తప్పకుండా
ఆ అ అదే అందరు ఒకసారి కలిసి సీ మీట్ అవుదాము
హ్మ్ ఓకే అండి
ఓకే అండి
బాయ్
బాయ్